హలో వినిపిస్తుందా అండి మీ కు
ఆ వినిపిస్తు
బాగున్నారా
బాగున్నాం మీర్ బాగున్నారా
ఆ మేం బాగున్నామండి, మరి మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు.
ఆ అందరు బానే ఉన్నారు
అవునా మా ఇంట్లో కూడా అందరు బాగున్నారండి.
హ్మ్మ్
ఇప్పుడు మీరేమన్నా ఆ ఏం లేదండి ఇప్పుడు ఏముంది ఇంకా అన్నం తినాలి, మా అమ్మ అన్నం కూరలు వండింది.
హ్మ్మ్
అ నాకు ఒక సందేహం ఉంది లైక్ ఈ ఈ వారం నేను ఏదైనా గుడికి వెళ్దామని అనుకుంటున్నా, ఏ గుడి అయితే మంచిగా ఉంటది. ఏదైనా ప్రదేశం అంటే దూరం దూరం అయినా దగ్గర అయినా చెప్పండి. ఏమైనా తెలిస్తే మీకు దేవుళ్ళు గుడిలు.
హ్మ్మ్ ఇప్పుడంటే ఇప్పుడు ముందు ఏమున్నాయి పండుగా
ఉగాది ఉంది ఆ శ్రీరామనవమ్ అవును
శ్రీరామనవం అంటే ఇకా రామాలయం బోవాలి, రామాలయంలో బానే చేస్తారు. శ్రీరాముడు సీత లక్ష్ హుమ్మ్
అవునవును అయితే మేము భద్రా చెలం ను వెళ్తాము అయితే సా సంవత్సరం క ఒకసారి వెళ్తానే ఉంటాము కానీ కళ్యాణం కి వెళ్దాం అంటే ఫుల్ జనాలు ఉం
అవున్ ఆ టైమ్ లో వెళ్ళకూడదు రష్ బాగుంటది కాబట్టి
అవునవును కానీ ఎప్పుడు కూడా దేవున్ చూద్దాం అని దగ్గర వరకు పోతాం గానీ, దొరకదే దొరకదు అంత జనాలు ఉంటారు అక్కడ.
ఇంగా ఆ టైమే కదా అందరు వచ్చేది.
ఆ అందరు వస్తారు కాబట్టి మనం కూడా ఏమ అనలేం అసలు.
ఇగ మన ఊళ్ళ ఊళ్ళల్ల జరుగుతయి కదా రామాలయంలో అంటే అక్కడా ఇగ అక్కడే మా కళ్యాణం చేస్
ఆహా మా ఇంటి దగ్గర కోదండ రామాల లయం అని ఒక పేరుంటది బాగుంట చాలా పవిత్రమైనది అని అంటరు. అక్కడ్కెళ్తాం ఇగ కళ్యాణంకి
మ్
మ్
మా దగ్గర ప్రస్తుతాని కీ కొంచం లాంగ్ డిస్టెన్స్లా రామాలయం ఉన్నది. అక్కడ్కే ఎళ్తాం గుట్ట మీదికి ఇగ అక్కడ జాతరలెక్క జరుగు తదిగ
అవ్నా మేం అక్కడ జాతర్ల బొమ్మల్ కొనుక్కుంటాం మా నా ఇప్పిస్తాడు మేం కొనుకునే ప్రయ తీసా అవసరం ఇప్పట్కి గుడ
అయ్యే చిన్న పిల్లల్లెక్క అక్కడ ఒక ఐస్ క్రీమ్స్ ఏది ఉంటే అది కొనుక్కొని తినాల్సింది
ఎక్కడ తిర్నాల్లకెళ్ళినం మొన్న సమ్మక సారక్క జాతరకెళ్ళినం అక్కడా నన్ను నిల్వెతు వే ఏమంటరు బెల్లం పెట్టిన్రక్కడ నేన్ అసల్ ఇవన్నీ తెల్వనే తెల్వదు. ఫస్ట్ టైం అన్నట్టు అక్కడికెళ్ళడం ఆ మీరు గుడా ఎళ్ళి రాండి ఎప్పుడైనా ఆ
మొన్న సారీవ్
అవునా అక్కడ నిద్ర చేయడా నికి ఏమన్నా ఉంటదా
ఆ డేరాల్ ఏస్కన్ ఉండడమే అక్కడ రూమ్స్ అని ఏం ఉండవు. మా మనమే క్రియేట్ చేస్కోవాలి ఇగ
ఆ మనం అంతే లేండి ఆ అక్కడ ఇంకా వాతావరణం బట్టి మనమే
ఆ వాటర్ ఫెసిలిటీ బాత్రూమ్ లో కొని ఇం అడవిల ఇంకా చాలా మంది అడవిల్నే ఉంటాయి
ఆ అక్కడ మరి పండ్లు అవన్నీ దొరుకుతాయా మరి అన్ని మనకి అవసరమైన నాలుగు రోజులకు వంట సామాన్లు అన్ని దొరుకుతాయా మరి గుడికాడ
పం అక్కడ ఎక్కడంటే అక్కడ షాప్
అవునవును మీరు కోడింగ్ కోస్తారా అక్కడ
ఆ
కోడిగోసరా
ఆ కోడి మేకల్ కోస్తారు హ్మ్మ్ ఇంక ఏమి మంచిగానే చేస్తారు
అవునా ఆహా మేమేమో బెల్లం పెడతాము కొబ్బరికాయలు కొడతాము దేవుడికి ఇంక మా అమ్మ తెచ్చి ఏమి అన్న చే చీరలు పెట్టుకోవాలనుకుంటే చీరలు పెడుతుది జాకెట్ వుక్ కలు అనుకుంటా అవన్నీ తెస్తాది ఇక అమ్మవారికి సంబంధించినవన్నీ
అ మేము కూడా తీసుకెళ్ మొత్తం ఇక ఇక జం జంపన్న వాగులకి వెళ్తే మాత్రం ఇక అందులో నుంచి రాబుద్ది కదా మాకు
అవునా జంపన్న వాగు అనేది నాకు తెలివదండి ఎక్కడాది
ఆ ఆ గుడి దగ్గరే ఉంటది పెద్ద వాగుంటుంది కదా ఆ అక్కడ ఇక వాటర్ లో మన మోకాలు ఎత్తు కంటే కొంచెం పైకి ఉ నడుము వరకు వాట ఉంటే అసలు ఇక అందులోనే అందరు చిన్న పిల్లల నుంచి ముసిగాళ్ల వరకి అల్లానే ఇక
అవునా అవునా మంచిగా అనిపిస్తుంది కదా అండి నీళ్ళల్లో మంచిగా ఆడుకుంటుం టే నీల ప్రదేశంలలా
అవును చాలా అసలు రాబోదు ఏ వాడర్లోది
అవును అవును అసలు బయటికి రాబుద్ధి కాదు చలికాలం అయినా కూడా ఈ ఎండాకాలంలో కూడా ఈ ఎండాకాలంలో కూడా నీళ్ళ ప్రదేశం దగ్గరికి పోవడమే బెస్ట్ బయట ఎండలు చాలా ఉన్నాయి అసలు ఏదైనా ఊ టి ఊటి అలా వెళ్ళాలండి అసలు చాలా పెద్ద దూరం వెళ్ళిపోవాలి అసలు ఈ ఎండకి అసలు బత్కాలేం అసలు బైట ట్ట
అంతే వామ్మో మామూలుగ లేవ్వు ఎండలు
ఇప్పుడు ఈర మార్చినే మార్ చ్చి నెలాల్నే ఇంత ఉంది, మరి మేల ఎలా ఉంటదో ఏమోసల్ సలు చిన్న పిల్లలెలా తట్టుకోవాలో ఏమో?
ఆ మాది రేకులిల్లు ఇప్పుడే ఫుళ్ళు వేడోస్తాంది ఇగ అప్పటి వరకెట్
బామ్మో అసల్తట్ ట్టుకోలేస్తరా అండి పిల్లలిన్ట్లో ఉంటే ఎవరైనా చిన్న పిల్లలు?
ఇగ కూలర్ ప్రిపేర్ చేసుకో, కూలర్ తెచ్చుకోవాలె. ఇగ అదైతే ఇగ మనం ఎక్కడన్నా ఎంగాద్
అజ్జుడాలే
అవ్వాలిగా
ఇంగ మా కాలేజ్
ఇంకా ఏ మీరు ఏ ఏ గుడిలకు ఎల్లిన్రు?
మేము ఒక మీకు కృష్ణుడు గుడి తెలుసా హైదరాబాద్ లా? చాలా మస్తున్ట్ టది ప్రశాంతంగా ఉంటది ఆ ఇస్కాన్ అని అంటరు వాటిని, ఇస్కాన్ టెంపుల్ అక్కడ బాగుంటది ప్రశ్ శాంతంగుంటది మనం మన పన్ ని మనం చేసుకొని రావచ్చు, దేవుని దండం పెట్టుకోవాలి రావాలంతే. కృష్ణుడు రాధాదేవి అవునా అయితే మీరు చు చాలా చూడాల్సిన ప్లేస్ ఫుల్లున్నయండి, హైదరాబాద్ కు ఒక్క నాల్ల్రోజులు రండి మీకా అన్ని జూప్ తే
తం అండి కంపల్సరిగా
చార్మినార్ ఉంటది ఓల్డ్ సిటీ అని అన్ని షాప్ షాపింగ్ జే చేస్కోవచ్చు రూ
షాపింగ్ కంటే ఇగ డబ్బులు ఇగ బాగుంటేనే రావాలిగా అక్కడికి. హలో
ఆ, అవన్నీ మీక్ మ్ తిరిగిన మద్ దోస్తుల తోటి మిమ్మల్ని గూడ నేను తీసుకెళ్తా మీరు చూడలే అంటున్నర్గదా?
అవునవును వస్తాం వచ్చినప్పుడు కాల్ చేస్తాం తం